హలో ఎలా ఉన్నారు
బాగున్నానండి మీరెల ఉన్నారు
నేను బావున్నానండి ఏంచేస్తున్నారు
ఏం లేదండి వర్షం వస్తుంది బయట మీకు వస్
అవునండి మాక్కుడ పడతాంది
ఏంటో అండి సడన్ గా నిన్న ఒకసారి వర్షం వచ్చింది మరి ఇప్పుడు గుడా వర్షం స్టార్ట్ అయింది నిన్న ఫస్ట్‌వన్ ఈ ఇయర్ లో
దే వస్తుంది తీయరు మామూలే కదా
అంటే పండగ సీజన్ టైమ్ లో వస్తుందా
అంటే పండగ ముందర వస్తే రైతులకి ఫస్ట్ పంట కాబట్టి బావుంటుంది అని ప్రతి ఇయర్ ఇట్లా వస్తుందండి అలా
అవునా అండి అంటే నేను ఇప్పుడు విన్న ప్రకారం అయితే అంటే మాకు తెలిసిన అన్న ఒకరున్నారు అ వాళ్ళకూ ఇప్పుడు పంట అనేది చెనిక్కాయ్ పీకే టైం అనమాట ఇప్పుడు వర్షం వస్తుంది గదా చనిక్కాయ్ పీకారు వాళ్ళు అంటే మొత్తం అంత దాన్ని ఒక చోటుకీ అంటే ఏమంటరు పక్కనికి నాన్ ఒ కొన్న గ్ ప్లేస్ లో పెట్టాలి కదా అలా చేయడానికి ఇప్పుడూ ఆ చేస్తామ్ అంటే ఇప్పుడు వ వర్షం పట్ కొనింది వర్షం వస్తుంది కదా
అంటే వర్షం పండగ ముందర ఒకటే వస్తుందండి అలా పండగ తర్వాత ఏం అలా ఉండదు ఎండలు ఫుల్ గా ఉం
కొంతమంది రైతుల్ కి మంచిది అంటున్నార్ కదా ఇప్పుడు వర్షం వస్తుంది కదా వాళ్ ఇబ్బందే కదా అది నష్టమే వస్తుంది కదా చెనిక్కాయ నానిపోతే
హుమ్ అంటే ఇంకా వాళ్ళు కొంచెం భద్రపరుచుకోవాలి ఎక్కడైనా
హుమ్ అవునండి మీరన్నది నిజమే ముందునే చూసుకోవాల్సి ఉండేది వాతావరణం తెలుసుకొని అప్పట్లో వర్షాలు చాలా బాగా వచ్చేవి కదండి
అవునండి మాకు ఇక్కడ వరదల్ వచ్చిండే రెండు సార్లు
అవునా అవునా అండి మాకు కూడా అప్పుడేప్ ఎప్పుడో ఒకసారి ఏమో తేల్ గుర్తుంది మొత్తం ఇంట్లోక్
మ్మ్ అప్పుడు ఏదో డ్యామ్ పగిలిపోయి అలా వచ్ వచ్చిందండి
అవునా
మ్మ్
కాదండి వర్షాలకు కూడా ఎంట్వో నేమ్స్ పెట్టుకుంటారంట నిజమేనా అండి
ఏమో అండి నాకైతే ఐడియా లేదు మీకేమన్నా ఐడియా ఉందా
నేను ఇక్కడ న్యూస్ లో విన్నానండి తిత్లీ తుఫాన్ అని ఏమంటారు ఇంకోటేదో నున్ హుదుర్ తుఫాన్ అని ఏదో నేమ్స్ అన్ని అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క అంటే ఒక్కొక్క స్టేట్ వాళ్ళు నేమ్స్ అనేది పెట్కుంటారం అండి అంటే ఇప్పుడు వచ్చే వర్షానికి ఒక నేమ్ పెట్టాలంటే ప్రతి స్టేట్ అంటే స్టేట్ కదు గాని అంటే ఇండియాలో మన ప్రపంచంలో ఒక్కొక్క దా ఉంటారు కదా వాళ్ళు అందరూ ఒక చోట ఉండి వాతావరణం దానివ్ గురించి నేమ్స్ అనేది వాళ్ళు పెట్టుకుంటారంట అండి
మ్మ్ హ్మ్ మీరేమనా పేరు పెట్టారా అండి అలా
అంటే మేము పెట్టమండి గవర్నమెంట్ సంబంధించి ఉంటారు కదండి వెదర్ రిపోర్టర్స్
అంటే ఏమైనా నిక్ నేమ్స్ ఏమైనా పెట్ ట్టార
ఆహా లేదండి
ఒకవేళ నిక్ నేమ్ పెట్టాలనుకుంటే ఏం పెడతారు
అంటే ఏదో ఒకటిది ఏదో ఒకటి ముద్దుగా ఏదో కొట్టి తొలకరీ జల్లు ఏదో కొట్టట్లే వాళ్లు
స్కూల్ డేస్ లో ఎలా ఎంజాయ్ చేసే యారు మీరు
అవునండి స్కూల్ డేస్ లో అయితే కిన క్లాసులు జరగవు వర్షం పడుతుందంటే గేనా ఇంకా సార్ వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదన్నమాట్ మేమేం చేస్తా ఉంటామంటే బయటికి పొద్దు ములుపులు బయటికి లోపలికి బయకి లోపలికి తిరుగుతా ఉండేవాళ్ళం అండి వర్షం దగ్గిరిపోయ్ ఒక ఒక రోజ అయితే వర్షంలో ఆడుకున్నాము అప్ అప్పట్లో చిన్నప్పుడైతే అండి, మేము ఎలా అంటే వర్షాకాలం వచ్చినప్పుడు, ఆ చిన్న చిన్న పడవలు చేసుకోని వాటర్ లో వదిలే వాళ్ళం అండి.
చిన్నప్పుడు ఇంకా మనకు అదే కదండి ఎంజాయ్మెంట్
అవునండి మీరేమన్నా అప్పుడు చేసేవార పడవలు
పడవలు స్కూల్లో ఏం చేయలేదు గాని, ఇంటి దగ్గర బాగా చేసుకొని ఆడుకునే వాళ్ళం కత్తి పడవా ఆ చేశామండి మీరు చేసారా
హమ్ అది ఒక అదేదో పెద్దది అన్నట్టు అంటే ఉంటుండే అండి అప్పుడు మనకి
మ్ మ్
బాగుంటుండే మనకు అప్పుడే మేలు కదా అండి వర్షాలుంటేనా ఏమంటారు ఆ
అది ఒక ఎంజాయ్మెంట్
హ్మ్ ఒక పిల్లలతో అంటే బయటికి వెళ్ళి నానడం ఉరుములు పడుతుంటే ఫోటోస్ పడుతున్నాయని చెప్పేసి దాని ముందర వెళ్ళి సెల్ఫీ దిగుతున్నట్టు యాక్ట్
ఆ అప్పుడు మీరు వానలు తడిస్తే మీ ఇంట్ల వాళ్ళు ఏం అనేవారు కదా అండి
బాగా కొట్టే వాళ్ళండి నీళ్ళ అన్ని ఆరిపోయేదంత కొట్టేవాళ్ళం
మ్ మా ఇంట్లో కూడా అదే సిట్యువేషన్ అండి
హమ్మ్ అంటే ఇప్పుడు వర్షం అంటే ఇప్పుడు మనకి పాత రోజులన్నీ గుర్తొస్తాయి కదా మ్ వేడి వేడిగా ఏమన్నా బ జిలేసుకొని తినడం
హమ్
మీ ఇంట్లో ఎవరైనా చేసేవారా అండి అలా
మ్ మా అమ్మ బజ్జీలు బాగా వేస్తుంది తినడం పడుకోవడం అంతే అండి
వర్షాకాలం అంటేనే స్కూల్స్ హాలిడేస్ ఇస్త ఇస్తారు ఈరోజు భారీ వర్షం ఉందంటే హాలిడేస్ ఇస్త త్తారు కొంచెం వర్షం వస్తుందంటేనే ఏం పర్లేదు పోతాం, మేము వర్షంలో అయినా కూడా ఒక కాలేజ్ స్కూల్కి పోతాం నార్మల్ టైమ్ లో అయితే పోము అంటాం. వర్షం వస్తుందంటే ఖచ్చితంగా పోతామంటాం
క్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఒకటే అండి అలా ఇప్పుడు తుఫాన్లు వచ్చినా కూడా రమ్మంటున్నారు కదా
తేం చాలా కష్టం అండి ప్రజెంట్ ఉన్న దాంట్లో
హ్మ్ మ్మ్
మ్ వర్షాలు చాలా అంటే మనకు ఉరుములు వచ్చినప్పుడు భయపడు
ఏ చిన్నప్ పుడు ఇంకా అవస్తేనే ఇంట్లోకి దూరుకుండే వాళ్ళం ఇప్పుడు పెద్దగా అయ్యాక కొంచెం అట్ల భయం అలాంటివి ఏం లేవు
అంటే అండి ఇప్పుడు ఉరుములు వస్తే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా అర్జున పలుగున అన్
ఉమ్ అది అన్నీ పాతకాలం అండి అలా అంటే అర్జునా పాల్గున అనేది వాళ్ళు పైన దేవతలంట
ఆ
వాళ్ళేమైనా కరుణిస్తే కొంచెం అవి ఉరుములు అవన్నీ తగ్గుతాయని అలా చెప్పేవారండ్ టండి
ఉమ్ నేను కూడా నేను కూడా విన్నానండి పైన అర్జునుడు రదం తోలుతుంటాడుంట అండి ఆ రదం తోలట టప్పుడు ఆ రదం తో పాటు వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్కి చిన్న చిన్న క్రా ఏమంటరు ఉమ్ ఏమన్ నిప్పురవ్వలనేది ప్ అ ఉంటాయ్ కదా
ఉమ్ ఆ మీర్ స్టోరీ వినుంటారు కదా కృష్ణుడు చిట్ కిన వేళ్తో కొండన్ లేపుతాడు ఆ అది కూడా ఇట్ల వర్షం పడేటప్పుడే కదండి
అవునండి అప్పుడు ఊర్లోని ప్రజలకి వరదలొచ్చి న్నప్పుడు కృష్ణుడనేది తన చిట్కిన వేల్ తో అక్కడ ఉన్న గోవర్ధనగిరిని లే అంటే ఎత్తుతాడు అనమాట టే ఎత్తినప్పుడు అక్కడ ఉ ఉన్న ప్రజలందురూ అక్కడ ఒక ఏమంటారు ఉమ్ స్టే చేయడానికేనా అండి ఆ నివసించడానికి అంటే ఆ కొద్దిసేపు సమయం ఏమంటరు కేటాయించే ఇదో ఏదో అండి నాకు తెలీదు అంతగారు తెలీదు కాని అంటే అక్కడ కొద్దిసేపు ఉండడానికి ఆ కృష్ణుడనేది హెల్ప్ చేస్తాడన్మాట
ఆ అవునండి బాగానే విన్నట్టున్నారు మీరు గూడా
అంటే మనము కార్టూన్ నెట్వర్క్స్ అప్పుట్లో చూసేవాళ్ళం కదండి అప్పుడు కూడా థీమ్స్ ఇలాంటివి తీసుకొని పిల్లలకి అర్ త్తమవ్వడానికి తీసుకునేవాళ్ళు కాని అప్పుట్లో అంతేం లేదు
అవునండి
ఉమ్ ఉమ్ ఈ వర్షాకాలం అంటే అండె అప్పుడు రదం తోలేటప్పుడు పడుతుంది కదా ఆ నిప్పురవ్వ అనేది పిడుగు అంటారంట అండి అంటే మన సాంస్కృ తి అంటే దానికి సంబంధించి పాతకాలం మనుషులు వాళ్ళు మాట్లాడే దాన్ భాష బట్టి వాళ్ళ ఆలో చనలు బట్టి అంటే ఇలాంటివన్నీ కథలన్నీ వ చ్చినాయి రియల్ గా అయితేకినా మనం సైన్స్ పరంగా చూసుకుంటే అ ఏమంటరు తెలీదండి నాకు కూడా గుర్తుకు లేదు గుర్తు వచ్చినప్పుడు చెప్తాను
ఆ ఓకే అండి ఇం
అర్జున పాల్గునా అనుకుంటే దేవుని మొక్కున్న ట్టు అంటారు
అదే అలా చెప్తారండి మామూలుగా
ఇంకేంటి అండి వర్షాకాలం అంటే మీకు ఇంకా ఏమైనా ఫేవరెట్స్ ఏమైనా ఉన్నాయా
ఫేవరెట్స్ అంటే బజ్జీలు గానీ హూ అలా ఏమన్నా వేడి వేడి గా ఏపిచుకొని తినటం
మ్ ఆల్మోస్ట్ అందరికి అలానే ఫీలింగ్ వ స్తుందండి
అవునండి వర్షం పడతాంటే ఇక్కడ లో పల చైర్ వేసుకొని కూర్చొని బయటకు చూస్తా ఉంటే
అహా చల్లని గాలి మ్ మట్టి వాసన ఐడియా ఉందా అండి
ఆ బాగా అండి
ఏ ఫస్ట్ వర్షం చుక్క మ్
చెప్పండి
వర్షం చుక్క అంటే బాగా ఎండకి మట్టి అనేది చాలా ఎండకి వేడైపోయింటుంది దాని మీద చల్లని ఒక చుక్ ఒక వాటర్ డ్రాప్ పడగానే మట్టి స్మెల్ అలా పైకి వస్తుందండి
అవునండి మీరు ఎప్పుడైనా మట్టి తిన్నారా
లేదండి స్లేట్ పెన్సిల్స్ అలవాటు అండి
అ స్లేట్ పెన్సిల్స్ అట్లా ఎక్కువ తినకూడదండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి
అవునా అండి తెలిదండి నాకు అంటే ఏమో నాకు కూడా అలవాటు లేదు చూస్తే గిన నాకు నచ్చేది కాదు అన్నమా ట నా ఫ్రెండ్స్ వల్ల నాకు అలవా ట్టైంది అన్నమాట
ఎవరు చెప్పలేదా అండి మీకు ఇలా తినొద్దు అని
ఎవరు చెప్పరు అండి నాకు అలా
అవున
నాకు ఈ స్లైట్ పెన్సిల్స్ అంటే అది తినేటప్పుడు ఒక టేస్ట్ ఇప్పుడు మట్టి స్మె మెళ్ళీ ఎలాగను అట్లా తినేటప్పుడు కొంచెం లైట్గా చిన్నగా తినడం అది ఇష్టే అదొక ఇంకోక టేస్ట్ అనేది దాన్ని ఆస్వాదిస్తేనే తెలుస్తుంది
హ్మ్ ముందయితే తిన్నారు, ఇప్పుడైతే తినకండి అలా.
ఆ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు లైట్ లైట్ గా అట్లా టేస్ట్ చేస్తానండి ఫుల్ అయితే తినను. అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ అయితేం బల్పాల్ ప్యాకెట్ ప్యాకెట్లే తింటాంట అండి ఇంట్లో వాళ్ళు
దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి అలా తినటం వల్ల
అదే అండి ఇప్పుడు మీరు చెప్పారు కదా, నాకు కూడా కొంచెం రీసెంట్గా కొన్ని విన్నాను అందుకే భయంతో తినలేదండి. ఎప్పుడో ఒకసారి అనిపిస్సే గిన ఇం కాం ప్చ్ ఇంక వదులుకోలేం కదండి అంత ఈజీగా అని అందుకని లైట్ గా అట్లా
పర్లేదులే లెండి అలా అయితే
హ్మ్ ఇంకేంటండి,
ఇంకా మరి ఎప్పుడైనా కాల్ చేస్తానులేండి
ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్
ఓకే బాయ్ అండి